హలో ఇనపడతా ఉందా విన్పిస్తా ఉందా
ఉందండి
ఉమ్ ఓకే ఓకే
హల్
ఏం చేస్తా ఉన్నారు
మీ తినేసి బయటకొచ్చా హలో
అవునా ఆ ఆ వినపడతా ఉంది నాకి ఆ విన్పిస్తాంది అవునా ఏం తిన్నారు ఆ తిన్నా ఇప్పుడదా తినసి ఉందా నేను
ఓకే నేను ఇప్పుడే సేమ్యా పాయసం జే
ఏం తిన్నారు హా హా హా ఉమ్ సేమ్యా పాయసం తినారా
ఆ ప ఆ సేమ్యా పాయసం మీరే తిన్నారక్క
మేము సాంబార్ సంకి తిన్నాం
అవునా
ఊ ఇక్కడ నేను ఊర్లోనే ఉన్నా
ఎక్కడ మీ ఊ సొంతూరులో నా
ఆ మా ఊర్లో
ఓకే ఓకే అదే జాత్రరకని ఎళ్ళారు గదా
లేదు లేదు ఒక ఫంక్షన్ ఉండె పాపది అందు కోసం వచ్చాము ఇక్కడే ఉన్నాం
ఓకే ఇంగా అట్లయితే బ్యాంగ్ళూరు రాలేదు
రేపు రావాల పాప వళ్ తో వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాయన అమ్మ వాళ్ళక్క ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు గుడికి వెళ్ళున్నారు
ఓకే
ఉమ్ నేను మత్రము నేనొక్కటే ఇప్పుడు ఇంట్లో ఉండే
ఆ వచ్చారు కదా వాళ్ళు అక్కడికి ఆ ఇక్కడ ఉన్నాను పంగిలో పిల్చుకోనెళ్ళారా
లేదు ఇక్కడ వచ్చాము ఇక్కడ నింకా మళ్ళీ గుడికి వెళ్ళారు ఈ రోజు నిన్న ఫంక్షన్ ముగిచ్చా నిన్నం ఫంక్షన్ అంతా అయిపోయా
ఓకే
పాపతి ఈ రోజు వచ్చేసి గుడికి వెళ్ళారు
ఓకే ఏది మెచ్యూరి ఫంక్షనా
ఆ అవునవును
ఓకే
ఉమ్ అది నిన్న ముగిసిపోయె నిన్ననే వొ చ్చింది నిన్న మార్నింగ్ వస్తూనే అదే ముగిచ్చా ఇప్పుడుదు గుడికి వెళ్ళినా
ఓకే మీ ఇంటి దేవునికా అక్క
ఆహా
ఓకే
అక్కడే ఈరోజు మాకి కొత్తగా మా రిలేషన్స్ ఒక్కరి పెండ్లయిందా వాళ్ళు అందరినీ తోలుకొని వెళ్ళారు
ఓకే ఓకే
మ్ అందుకోసం వెళ్ళిన
మ్ మీ ఇంటి దేవుడేదక్క
మాది వచ్చేసి ఇది వెంకట్రామస్వామి తిరుపతి ఉండేదా
ఆ వెంకటేశ్వర స్వామిన
ఆ వెంకటేశ్వర స్వామి దాని దానిదే వస్తుంది కానీ ఇక్కడ మది పక్ క్కలోనే ఉంది చిన్న గుడి
ఓకే అ మీరు వెంకటేశ్వరుడే ఓకే ఓకే ఫైన్
మ్ అందుకోసం వెళ్ళినారు ఈరోజు వాళ్ళందరూ నేను మత్రం ఇంట్లో ఉన్నను
ఓకే ఓకే
మ్ అంటే వాళ్ళు కా త్వరగా వెళ్ళారా
మ్
ఇందుకోసం ఈ రోజు వంటంతా నాదే లేకపోతే నా అక్క చేస్తుంది నేనేం చేసేలే
మీ పెద్ అక్కన ఓ పెద్ద అక్కనా అక్క
అక్కంటే మా తోటి కొడలు
తోటికొడల ఓకే ఓకే
తోటి కోడలు అంటే అక్కయితుందా
ఆ అక్కలే అయ్యేది ఆ నేనేమో మీ సొంత అక్కేమో అనుకుంటి
మే మేము అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు అత్త వాల్ అత్త వల్ల ఇంటికి వచ్చిండేది
ఓకే
ఆ
మీ తోటి కొడల్లు ఇద్దర ముగ్గుర అక్క
ఒక్కరే మీ నేను వాళ్ళు ఇద్దరు
ఓకే ఇద్దరు
మ్ వాళ్ళకి ఒక పాప
మ్
మాకి రెండు పాపలు
ఇద్దరికి పాపలే కొడుకులు మీ అత్త వాళ్ల్ళ ఏమనలేదా ఇద్దరు కోడలు వచ్చి పాప వాళ్ళు ఇస్ కన్నార్ కాని కోడల్ కోడ్ ఇద్దరు లేరా
ఆహా రీసెంట్ గా ఇక్కడ ఇప్పుడు ఒక త్రీ సం మూడు సంవత్సరాలు అయ్యే మా మామా మ్ చనిపోయి
ఓకే
మా అత్తా ఇప్పుడు ఇప్పుడు అంటే మన మే లీవ్లు ఉండే కద చిన్నోడికి అప్పుడు వాళ్ళు చనిపోయారు
ఓకే ఓకే ఆ విన్న విన్న ఆ మన్న మెలో ఓ చెప్పారు చెప్ నే విన్నా సుక్కేచేమో అంటా అండే ఆ ఐదు అ మాక్ మా అక్క వాళ్ళ అత్త చనిపోయింది
ఉమ్ ఉమ్ ఆ రో ఉమ్ వాళ్ళ ఇప్పుడు లేదు ఎవరు మేమే ఉండేది, ఇప్పుడు మాక్ క్క బాబా వాళ్ళ కూతురు వచ్చేసి ఇప్పుడు, ఆ అది ఇంజినీ ఇంజనీరింగ్ చేస్తా ఉంది, దానికి ఇప్పుడు థర్డ్ ఇంకా కాలేజ్ ఉంది అందుకోసం వెళ్ళిపోతుందా పాప
ఒక్క కూతురేనా వాళ్ళకి? ఓహో
ఉమ్ ఆ పాప పెద్ద పాప అయిపోయింది, ఆ రోజు నేను ఫోటోస్ ఏసినప్పుడు దాంట్లో లంగా వోని
ఆ లంగవోని ఆ స్టేటస్ లో
ఆ అంద పాప
ఓకే ఓకే ఫ్రై మీ బావ వాళ్ళ కూతురేనా? అదే అనుకున్నా ఎవరు వీళ్ళు ఐ మీన్ మీ ఇంటి పక్కన వాళ్ళేమో అనుకున్నా.
లేదు లేదు అంతా మా రిలేషన్సే మేము అప్పుడు ఏసింది ఫొటోస్ అంత అంత పా పర కట్న పాప ఉండే కదా
అహా
శ్రీమంతం ఫంక్షన్ లో ఆ పాప వచ్చేసి మా ఆడపడుచు కూతురు
ఓకే
ఉమ్
ఉమ్
వాళ్ళు వాళ్ళు ఫంక్షన్ ఇప్పుడు వాళ్ళది డిలివరీ అయితే రావాల వాళ్ళకి నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చిండారు మళ్ళీ వాళ్ళ డిలవరీ అయితే రావాలే ఇప్పుడు వెళ్ళిపోతే
ఓకే
ఉమ్
బీటెక్కఅక్కా ఇంకా పాప
అంటే ఇంజనీయరింగ్ చేస్తా ఉంది.
అదే ఇంజిననీయరింగ్ బీటెక్ ఇంకా కంప్లీట్ కాలేదా?
అహ ఇంకా లేదు, ఇంకా టూ ఇయర్స్ ఉంది
ఓహో ఇంగ సెకెండ్ ఇయరా?
ఆ
ఇంగ సెకెండ్ ఇయరా డి బి టెక్ సెకెండ్ ఇయరా?
అవును
ఓకే ఓకే చూడ్టానికి కొంచం ఫేస్సు పెద్ద అమ్మాయిలనే
చూట్ కనీపీవూ మేమంతా కొంచం పెద్దవాళ్ళలాగానే కనపడేది ఆ పాప కూడా ఇప్పుడుదా ఎయిటీన్ ఇయర్స్
ఇంకా ఎయిటీన్ ఇయర్సా అయ్యో నేనేమో దగ్గర దగ్గర ఒక ట్వంట్ టీ ఉన్నయేమో అనుకున్నా.
లేదు ఇప్పుడుదాక ఏయిటీన్ ఇయర్ సారు ఆ పాపకి సంవత్సరమే ఓట్ లిస్ట్ అంతా వచ్చింది, ఈ ఈ సంవత్స రమే ఆ పాప ఓటేసిండేది
అవునా అక్క?
ఊ
ఊ
నిన్న పాపనే కానీ అట్లా తెలుస్తుంది వాళ్ళ నాన్న కొంచెం అయితు
అహ లంగ వోణి వేసింది కదా దానికి శారీలో ఎవరైనా కొంచెం పెద్దగానే కనిపిస్తారు ఆయ్ నేనైనా కూడా నాకు ఏజ తక్కువన్నా ఆ శారీ కట్టిన వేంట ఇంకొక టు ఇయర్స్ ఎక్ క్కినట్టు కనిపిస్తుంది నాగుడ ఆ ఆ డ్రెసెస్ లో అయితే అంత అనుపియదు
ఊ
ఊ
నిన్న ఆమె నేన్ పోతా చేయలేద అనుకుంట నిన్న కూడా ఆ పాప ఏ అటెండ్ చేసిన పాప ఎంత పెద్ద పాప లాగా కనపడుతుందో
ఆ ఆ మామూలే క శారీస్ లో కొంచెం పెద్దగనిపిస్ చూస్తారు ఎవరైనా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ డిఫరెన్స్ గాని ఊ ఇంకా అక్క బట్ మా ఇంట్లో మా అవ్వ తాత మేం ముగ్గురు అయండే దానికి మా మమ్మీ డాడీని ఎప్పుడు తిట్టి పెడతానే ఉంటారు
మా రిలేషన్ లోన అందరికి ఆస ఉంద కానీ ఏం చెసది ఇప్పుడు కాలేదు కదా అందుకోసమే ఆ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు
ఆ మళ్ళీ ఇంకా మా బాబాయ్కి మగ పిల్లలు కావాల్సిన తిండేదే అని మళ్ళీ ఇద్దరు ఎలాగో కొడుకులు పెటిరి ఎందుకంటే వాళ్ళకి ఆ మా పేరు చెప్పారు రూ వేరేవ ఇంటికి వెళ్ళిపోతారు మా తాత వాళ్ళు అదే ఫీలింగ్ మా అవ్వకి మా తాతకి ఆ ఇప్పుడు కూడా అంతే ఓ ఇంకేం వీళ్ ఆడపిల్లలు కదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆ అనేప్ ప్పుడు అంటూనే ఉంటాడు నేను ఏ ఆ అక్కడికి ఏ వాళ్ళైతే వీళ్ళైతే వాళ్ళు ఏమన ఉద్ధరిస్తారా ఆ అంటె ఆ వాళ్ళు నా పేరు చెప్తారు మీరు నా పేరు చెప్పరు
ఊ అమ్మ అది అందరికి ఉంటుందది
ఆ
అందరు మనసులోనూ అలాంటిది ఉంటుంది
ఆ
మీకు ఈ రోజు లీవ్ కదా
అవునక్క లీవు
అతిన వాడు చేసిండ నా తమ్ముడు
ఊ
కాల్ చేస్త మాట్లాడితేవని లేదు నాకు ఫ్రీ లేదు
ఉ
నేను ఊరుకొచ్చిన్నాను అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఎవరు లే కదా
ఊ
అందుకోసము అలాగే మాట్లాడదాం అనేసి చేసింది
ఊ మీరు మీ చేసినప్పుడు నేను తింటా ఉంటి మా అక్కవి మాట్లాడినా అప్పుడే ఆ మాక్కవి అవి రెండు వేస్ట్ అయిపే
ఇయ్యే
ఒకటి నేను చేసినప్పుడు మా అక్కది కొంచెం పాత ఫోను ఎప్పుడు తను ఎంబీలో ఎం బీ ఏ ఉన్న ఆ డిగ్రీలో ఉన్న ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు తీసి ఇచ్చిండేది ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గరగ్గర ఒక టెన్ ప్లస్ ఇయర్స్ అయితంది మొబైల్ తీసి ఇచ్చి మా అక్కకి
ఉ ఆ
అది ఇంగా టెన్ ప్లస్ ఇయర్స్ అంటే ఇంగా పాత పడిపోయింటుంది ఏప్పుడు పడితే అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆ కొత్త మొబైల్ తెచ్చుకో అంటే తెచ్చుకునే తెచ్చుకోదు ఇంగా అది వర్క్ అవుతుంది కదా నేనేం పెద్ద ఏం చేస్ స్తాను ఎప్పుడో కాళ్ల్లో ఒకటే కదా మాట్లాడేది అంట నువ్వు నేను ఏమైన్నా చేసుకోవ్ నువ్వు ఉంటావు మీ హస్బెండ్ ఉంటారు నాక్ ఏలా మీ అమ్ముంటుంది అని గమ్మున అయిపోయినా
ఓకే ఓకే ఓకే
కొందమడ్దన్ ఆది స్విచ్ఫ్ సడన్ గా మాట్లాడుతుంటాం కదా స్విచ్ఫ్
ఆ అవును నాది ముందర ఫోన్ అలాగే ఉండేయి చూసు
హు
ఇప్పుడు నాది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవి అంతే నాది ఫోన్ తీసుకోనే కొత్త ఫోను
హు
నాకు ముందర చార్జింగ్ ఏది సరిగా వస్తాఉండాలే
ఆ అది కూడా కొ కొంతసేపు చ అప్పుడే పెట్టింటుంది ఒగో ఆ హఫ్వన్ అవర్ కే అంతా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది జీరోల
అవునవును ఫోన్స్ ఇప్పుడంతా ముందరు పాల్ కూర్చినట్లు వచ్చలే
హు అద అలా అనేది నేను ఆమె స్విచ్ నేను కాల్ చేసినప్పుడు చేయమని చెప్పింది నేను ఎప్పుడైతే కాల్ చేసినో స్విచ్ ఆఫ్ అయిపోయింది అలాగోటి ఇంకటి ఒబ్బో నా తల మీద పడతాండే టెంకాయీ
ఆ టెంకాయీ తలమీద పొడకూడదు
లేదు లేదు పక్కనోచ్చి పడింది టెంకాయి ఉన్నట్టుందో నే మాట్లాడుకుంటున్నా కుమని ఏది పడిందబ్బ అనుకున్నా
ఉ
హు
టెంకాయ తల పైన పడకుడదు అంటారు
లెద్ లేద్ పక్కన పడింది లే అమ్మ తల పడితే అ అంత లావ్ టెంకాయ నాతల ఏమన్నయిత నింగ గిర్రుమని తిరుగుతైంగ
సరే సరే సరే సరే
ఇకెమక్క
అ ఇంకేం లేదు సరే అంట్నా
అయిందా టైం హలో
ఆ
ఆ సరే అక్క
ఆ సరే మళ్ళా